ఎత్తనార
ఏం లేదు పనుకున్నా
చుట్ూ సౌండ్ వతుంది బాగా కూల్ రేసినవా
ఫ్యాన్ ఫ్యాన్ తిరుగుతంది బట బా వలు ఉన్నాయి త నాన్న
అన్నం వచ్చిన
ఆ
దివ్యాకారయా రాకేశష్ అని ఇచ్చిపోయిడు కదా ఫైల్ను టూ థౌజండ్ ఇచ్చిపోయిండు హాస్పిటల్ కడుకి వచ్చిచ్చిపోతే ఆ కని నిలబడి నిలబడి నిలబడి ఎవరు ఎవరున రమ్మని చెప్పి నువ్వు పతపూరంనని ఆ కడల పడత ఆయన పోయిందంట ఆ సెల్ షాప్ లో ఇ ఇమంటే అడిపోయి ఇచ్చి ఫోన్ చేపిచ్చి పాప తోటి వచ్చిన మార్గాట్గా
ఏం గుర లేరు ఈయల్ మంగళవారం కదా
మార్కెట్ చాలా మంది ఉన్నారు
ఆ తీసుకున్నావ్ మరి కూరగాయలు
కూరగాయలు ఏమి తీసుకోలేదుగా డబ్బులు ఇవ్వన్నా దగ్గర ఎగ్స్ పట్టుకొని పోయినా ఏమైనా డ్యామేజ్ అదే అనుకున్నా ఏం దలేదు
బియ్యలు ఉన్నాయి కదా ఎందుకైతే
బియ్యం మా బ్యాగ్ లో పెట్టినా కదా మర్చిపో తీసుకయ ముందు సీట్ లో పెట్టినా ముందుగా ముందుస కింద పెట్టిన మరి జాగ్రత్తగా ఇ చిన్నగా కాపాడుకుంట వచ్చిన వాటిని ఎలా
ఆ అ డ్రైవర్ ఇలాంటి ముందురకు పెట్టకపోయిను
ఎక్కడా ఫుల్ ఫుల్ మా జడలు మా కాపిన సీట్లు కూడా వేరే వాళ్ళ వచ్చి కూచురు ఆన్న బయకి పోయినప్పుడు ఈగ ఇంజిన్ ఏ గతైంది ఈయాల కాసేపు కూర్చున్న ఎగ్ కడదాకా వచ్చినాక బజ వచ్చిన తర్వా ఇక పోయి సీట్ల కూర్చన్నాయా
అ సరా అంత
ఈ స్వప్నక్క గిట్ల ఎవరు రాలే
ఏమో స్వప్నం ఊళ కూడా కనబడతలేద నాకు
అ నీ వ ఆమ ఆమ రాట్లేదు కోట్లో చేసే అక్క రాట్లేదు లలిత అంటి అంటే నాయనక బస్ కొత్తదిలే ని
ఏం మరి వాళ్ళకే ఉండవు
ఇంకా మరి ఎక్స్ర్ ఉంటది అక్క రావట్లేదు కావాలంటే అవి అయిపోయినాయిద వీళ్ళ రోజుచట్లుత్తలేరు
హ లలా సునీల్ సార్ నీ అడిగినా
ఏమని
ఆ సార్ ఇది టెక్నీషియన్ చేస్తే ఎట్లాంటది మంచిగా ఉంటందా ఎట్లా సార్ నేను అడిగిన మంచిగానే ఉంటదమ్మా బాగానే ఉంటది అంటే మా పెద్దడు ఉన్నారు సార్ ఇంటర్ అయిపోయిందంటే చేపి అమ్మా మంచిదే ఇక్కడికి రమ్మాను అక్కడ అడ్మిషన్ వేసి ఇక్కడికి రమ్మాను ఆ ఆ ఇక్కన నేర్చుకుంటడు రెండు సంవత్సరాల కోర్సు కాబట్టి రెండు సంవత్సరాలు ఇక్కడనే ఉండే
మస్త్ పర్ఫెక్ట్ గా వస్తదే సూపర్ వతది
అదే పర్ఫెక్ట్ బానే ఇప్పటికె అన్నారు బా బానే ఇప్పటికే సగం వచ్చింది ఆల్రెడీ ఇంకొక నెల పోతే పూర్తిగా అవుతుంది బాను కూడా
ఆ
అంటే ఇనీ అదే చెప్పేది డిగ్రీ చదివితే ఏముందమ్మా డిగ్రీ
నేన అదేప్పిన డిగ్రీజ అది వేస్ట్ దండగా చేసిన వాళ్ళు అందర ఏ చేసేదిలేదు ఆ
అ అదయి అంతకైతే ఇది అయిపోయినాక ఒక పళ్ళ చదవాలనుకుంటే వాళ్ళ అడ్మిషన్ వేసుకుంటామే
హ
రెండు సంవత్సరాలలో జాబ్ వస్తద అమ్మ మంచిగా ఒక ఐదు సంవత్సరం ఒక ఐదు సంవత్సరాలు పోతే నలభై యాభై వేలలా పడుతుది ఎక్స్పీరియన్స్ వస్తుంది నలభైడుఐదు న సంవత్సరాలకి యాభై ఆర ళ్ళ జీవిత ఆంలో పడతాడు చిన్న ఏజ్ లో జాబ్ వతుంది అమ్మా సెటిల్ అయితాడు అని ఉంటాడు అంటే ఇక రిజల్ట్ వచ్చినాక ఇక అదే పని చేస్తా సార్ అ
సక్కగా పోయి అడ్మిషన్ అ్యి
ఆ
సక్కకపోయి అడ్మిషన్ ఎయ్యి అని చెప్పిన నాకునువెస్ ప్ర పెరుతారండి ఇంతకన్నాం చేసిన వాళ్ళలే ఏం చేయట్లేదుండి ఇప్పుడే సవీల్స్ ప్రిపేర్ అవుతాడు నువ్వు నీకు నీ మ్యాథ్స్ వచ్చ ే్ పర్ఫెక్ట్గా హార్ట్ఫుల్ గావ్ మ్యా తీసుకున్నవవాా లేకపో ఫోర్స్ వాళ్ళ తీసుకున్నావా అన్న నేను బన్ని గాని
న ఇష్టమే ఎవరి ఫోర్స్ వల్ల తీసుకోలేదు
వల్లని కాదు ఈ ఇట్లా ఊదగి ఇట్లు ఉంటద అని చెప్పి మనం అందరం అంటే ఇంక అప్పుడు తీసుకున్నాడు అంతే వాడికి బన్నీ గాడు గ హాట్ సాయి గ హట్ తీసుకున్నారు కానీ వీరు తీసుకోలేదు
అదే నను అదది సివిల్స్ ప్రిపేర్ కావాలంటే ఎట్లా ఉండాలి ఇంకా మా ని నీద వల్ల కొడుకి జేయి మేైనస్ లో నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి
ఆ
నైీ నైన్ పాయింట్ ఫైవ్ ఒక పాయింట్ ఫైవ్ మార్క్స్ తక్కువ హండ్రెడ్ కి
కరెక్ట్ వాడు సివిల్స్ కొట్ట అయితే త్రిబలటీయ కొట్టేటడు
అట్లా
మా
అందుకోసం అని ఇక మనం ఈ యాసంగ వాణక చదువులకు
వద్దులేగానీ చక్కగా వేసి నేను మాట్లాడవన్నా మాట్లాడతామా మా వాళతో
అదే సార్ సునీల్ సార్ కూడా అదే అన్నాడు నేను అందాం ఇంత కర్సులో కూడాడి ఇప్పిస్తమ్మ ర న అడ్మిషన్ వేసి రమ్మని చెప్పు అని అన్నాడు
ఇప్పుడు డయాజ టెక్నీషియన్ కావాలని చెప్పి స్టేటస్ పెడితే అశోకర్ నిీళ పడల్ సార్ చూపించి ఇగ చూడండి సార్ ఇగో టెక్నీషియన్ కావాలంట టెక్నీషియన్ ఇంకవరుొస్త టెక్నీషియన్ అని చెప్పి ఒకడే నవుడు
ఆ అదే అదే అందుకోసం అనే అదే పనించిి
నీగో నేనైనా మాట్లాడతా మామి సర్తోయినా మాట్లాడతా ఫస్ట్ సర్టిఫికేటే అడుగుతాు నీకు వర్క్ వచ్చు రాదందు తెలేదు హెచ్ఆర్ తోటి ఇంటర్వ్యూ అయిపోయినాక ఏం అడగలేదంట అయోగానేేని బ్లడ్ స్పెల్ క అడుగలంటా అదే కాల బ్లడ్ స్పెల్ కిట్టు దేనికి వాడతారు ఎంత వాడతారు సేమ్ శివ సార్ వచ్చినప్పుడు ఎట్లా అడుగుతాడు క్వ్చన్స్ అట్లనే అడిగిండు ఎప్పుడు శివ సార్ అడిగిన క్వశ్చన్ అన్నిటికి ఆన్సర్ చేత్త
ఉ
ఎంతెంత ఎవరెవరికి ఎంతంత హెపారం తీసుకోవాలి అడుగుతాడు
ఇక చేద్దా అంటే అది ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ వస్తనే ఉంటుది చేస్తా అంటే
ంటది కదా అది అది వచ్చినప్పుడు ఏమని అనౌన్స్ చేయాల అని చెప్తాడు ఎట్ల ఎట్లా చేయాలి దాని మార్కింగ్ ఎట్లా చేయాలా దాన్ని బ్లీచ్ ఎట్ట పెట్టాలా ఉంటది కదా ఆ అదంతా చెప్తారు మొన్న నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుతుంది ఇగో ఈమె కూడా క్లినిక్ లోకి వస్తుంది కదా ఆ ఈమన్ కూడా రమ్ రమ్మన్ చెప్పు వింటది క్లాస్ అని చెప్పి పిలిపచ్చిను అక్కడ నిలబడేగా
ఆ
ఇట్లా చేయాలమ్మా ఇంట్లా చేయండి అర్థమైంది కదా ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి అడగండి చెప్తానంటారు కానీ వాళ్ళు ఫోన్ ఎస్తారు
ఇక ఎంతే ఇక అ జంటారు టైమ్కు
అవు
ఇ వాళ్ళకి బిజీ పర్సన్స్ ఇ వంద ఫోన్లు వస్తా అంటాయి
ఉ
ఆ
వ్యాక్సిన్ వేయిించుకున్నా అని చెప్పిన నేను ఫస్ట్ డోస్ అయిపోయింది ఇంకో డోస్ కి మళ్ళీ ఆర తారీకు
చె
వచ్చి ఎలారికి మళ్ళీ పోతే కాదే వాళ్ళేమో న ఫస్ట్ చేయిచ్చుకున్నాం ఇంకా ఇంకో నెలకి ఇంకొకేయిించుకోవాలన్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకోడకి శివసార ఏమంటారు వరుసగా మూడ వేయిించుకోవాలంటాను వీళ్ళేమో రెండేయిించుకున్న తవాతరు నెలకి ఇంక మూడుోజు ఆరు నెలేయిించుకోవాలనిివ
ఉగాదే నాడు పోలేదు తెల్లారు కూడా పోలే మూడో నాడు పోయింది
వీళ్లేేమో ఇట్లా అంటారు వాళ్ళేమో అట్లా అంటారు
ఆ
వరుస మూడేయిచ్చుకుంటే ఎట్లా అని ఏమో చూద్దాం మాట టైం వచ్చినప్పుడు వేయిించుకున్నా అంట అయిపోయి మళ్ళీ ఆమెళీ చేయిించుకుంటే
అదే అదే
ఉ ఇక్కడ ఒట్టిగా రోజు కాలేజీకి వస్తుినట్టే వచ్చి చూ ఒట్టి కూర్చున్నా వత్తది అదేదో చెప్తా ఉంటే ఉ
అదే రిజల్ట్ వచ్చినాక సర్టిఫికెట్లు వతాయి కదా
ఆ అదే అదే
పద్దరలుగాద్ద
ముందు కావాలి సర్టిఫికేట్ అంతలో వర్క్ నేర్చుకోవచ్చు
ఆ అే
నుబకాదు నుబకాడు
ఏము అడ్మిషన్ వచ్చినాక అయ వచ్చినాక
ఏ డిగ్రీద్దు ఏదు సక్క చక్కగా మంచి స్కాలర్షిప్ మీద పెట్టి చేసుకుంటూ అయిపోతుందికంత
ఇట్ స్టైఫండ్ వస్తుంద అని చెప్పే కదా రెగ్యులర్ వాళ్ళకైతే
మొత్తం చూసుకుంటావు నేను ఐడి కార్డు కావాలని అడిగిన కదా అది కూడా మాట్లాడుతాన్నాను
ఇ అది మన మనకి సర్టిఫికేట్స్ వచ్చినాకనీ ఒకసారి ఇవన్నష క్ష ఆ కృష్ణా గని తీసుకొని పోయి ఒకసారి మాట్లాడుత అయిపోతుంది
అ ఇకంతే ఇం ఏ రూట్ లో కొ వద్దు ఏ వ తొంద సెట్టు కావాలంటే మంచి మంచిగా ఎక్కడ పో చేసినా సక్కదనంగా చేసుకోవచ్చే
అదే అంటాండి శ్రసం సార్ ఇక్కడప్పుడు కిడ్నీ బా బాగా ఎక్కువవుతాని అప్పుడేక నేర్చుకోమని చెప్ప తందర సెట్ల్ అయి
దొరకట్లేరు ఫస్ట్ ఈ రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వతుది మళ్ళా ఇంకా వతుద సర్టిఫికెట్ వచ్చే లోపు మూడు సంవత్సాల వస్తుంది దగ్గర దగ్గర ఎక్స్పీరియన్స్
అదే అదే
ఒట్టుకొచ్చి కూచు చాలు రోజు
అది పని చేయాలిగా
ఉమ్ ఇందరుసలు వ వదులుకోరు
ఆ
లేకపోతే వీలనంట ముప్పై ఆరు వేలు నలభై వేలకి అంతకు ముందు నబికేసింట సారు క్లస్టరు అందుకేంట ఎవరినిండి తీసుకున్నారు అసలు దీంట్లో నీ కొంచెం కూడా నలోచ చేయ అని చెప్పి సక్కా తేడతాడు
అయ్యో
ఫస్కు రాకమ మా కాల పోతే చే ఫలే కాల పోతే కా పలేచ్చ అ పోరా సోపాల్ టాస్క్ ఉన్నా అది ఫామ్ నింపు పెట్టాలండి ఎ అయితే ఇది ఇందాక ఆటోలో వచ్చిన చైతన్ ఎక్క ఫోన్ చేసింది ఎక్కడ దక్క పోయినావని మెసేజ్ చేసింది
ఇ చైద్ద పన్ చేద్దాం అనుకున్నాలే గాని ఆతికల్ ఆ
సరేలేం సరే సరే సరే ఉంటాను
ఓకే
క స